పొయింగ్
బాడీ పెయింట్స్ వి
బాగా చేశారా బస్సు జర్నీ
ఎం నస్తున్నాయో
ఎన్ని గంటలు పట్టింది ఫై అవర్సా ఫోర్ అవర్సా
ఫోర్ అవర్స్ పదకొండు అయింది వచ్చేసరికి
ఎన్నింటికి వెళ్తే ఏడింటికా
ఆ
అయ్యయ్యో ఫోర్ అవర్స్ బట్టిందా బస్ జర్నీ
ఆ ఆడాప్ ఆడప్ ఆడప్ అద్ది టిఫన్ కని ఇర కని అర్ధగంట అడక అడతర్ ఆ త్రీ అవర్స్
పోక దగ్గర దగ్గర రెండేళ్ళెమొ దుడుగాడు బుట్టిన తరువత నుంచి పోలేదునుకుంటా మూడేళ్ళ నుండి
ఆ
అంత ముందు అయితే సంవత్సరానికి ఒకసారి అయినా పోయేది
బాపట్లలా ఫుల్ జనల్ చీరల్ తక్కువ్
చీరాల రిసార్ట్స్ ఉంటాయ్ పీస్ఫుల్ గా ఉంటది బాపట్లనేమొ బయట నుంచి వచ్చే రష్ ఎక్కువుంటారా
అవును
ఉ నాకు అదే మేము అందుకే చీరాలనే పో తము రిసార్ట్ జూసుకుంటము మంచిగా ముందే బుక్ చేస్తాం వన్ మంత్ ముందే రూమ్ బుక్ చేసుకోని పో రూమ్ దొర్కవే తల్లి
ట్
రిసార్ట్ కి ఇ రూమ్ బట్టి కాస్ట్ ఒకసారి అయితే పదకొండు వేలు పెట్టి తొమ్మిది బెడ్లొ ఏమో మ్మాయి
ఆ
అట్లా తీసుకున్నాము ఒక ఇంకోసారి ఏమో ఒక కాటేజ్ మొత్తం ఉంటది కద పది వేల
ఆ
ఒక హోమ్ హోమ్ ఇస్తాడు అనమాట పన్నెండు వేలొ ఎంతో తీసుకుంటారు అనుకుంటా అట్ల తీసుకున్నాము ఓసారి
ఉ
ఇంకా
ఉప్పాల్
తిన్నావా మీరు దిన్నారా బ్లూటూత్ లేదు మీ బావ ఏసుకా వేండు ఎట మాట్లాడాలా అని చూస్తున్నా పది నిమిషాలు ఫోన్ పట్టుకోవాలంటే శైయి నొస్తది కాదె
ఆ ఓ తినా బోండా
ఓ
హలో
ఆ చెప్పు
ఏంతిన్నవ్
ఉమ్ ఈ వడ తిన్నారా వడా ఇడ్లీ రెండు తిన మిరాళ్ళకి వస్త తర్వాత ఓగంటాగి
డది
ఇనిపిస్తుంది మిరియాల గుడకు ఓస్తా అంటున్నా
ఎప్పుడు
తర్వాత ఒక వన్ అర్
ఉ
ఉమ్ అదే టుడూకి స్కూల్ మాట్ల మాట్లాడి లాగ పడుతుందేమో నీది చూసుకో
లేదు లేదు తీసేయండి
ఓకే మరి
ఉ
పోని మళ్ళ వద్దాం ఇంటికి బావ ఎట్లా లేడు నల్గొండ వేయిండు
ఆహా
కోర్టుకు వెళ్ళిండు ఆయన ఆయన వచ్చేలోగా నేను ఇటు పోయి జర స్కూల్ చూసొద్దం రుడ్డుకని
ఆహా
ఉమ్ హుమ్ ఇంకా
మీక్ మమ్మీ లేదు
యాడిగిపోయింది
ఊరు వెళ్ళింది సూర్యపేట
ఏ ఏ ఊరు రా
సూర్యాపేట తెల్ టేకుమట్ల పండగ ఈరోజు
ఆహా ఒక్కదానివే ఉన్నావా మరి
ఒక్కదాన్నే ఉన్నా ఆ ఆఫీస్ కి పోవాలే అన్నయ్య కూడా పోయిడు
ఉ ఎట్లా బండి ఉందా ఆటోన
బండి ఉంది సోని బండి వేసుకొచ్చిన నైట్ ఆనే పండుకున్న
ఏడ చిత్రపురమ ఉ ఆడ పండుకో అయితే నువ్వు పోతావా సోనీ ఎట్లా వస్తుంది మళ్ళా
పోతా నేను ఇప్పుడు
నువ్వు పోయి దాని పిక్ చేసుకుంటవా
ఊ పోతాదో పోదో మరి పార్లర్ కి
రాత్ర కుషిచ్చి కుష అంటున్న పుష్ప చేసింది మెసేజ్ రేపు మార్నింగ్ వస్తా లేవే బిజీగా ఉన్న మక్కాలు వలసిల్లు ఈడ ఆ నిన్న మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ త్రీ కో ఫోర్ కో వెళ్ళిపోయారు త్రీకి వెళ్ళ టూ తథర్టీ కో త్రీ కో ఆ
ఎన్ని ఇంటి చేసింది మెసేజ్
నైట్ చేసింది అనుకుంటా
ఉహు
నైట్ అయినా చేసింది చేస్తే బిజీ ఉన్నానే ఇవాళ నేను రేపు చేస్తాలే అని చెప్పేసి అన్నా
ఉ హు
సరే అక్క ఆన్నది ఇగ ఐరన్ కీ చైను చేయలేదా అంటే చేయనట్టుంది ఇంకా దోడ్డు దొడ్డు ఒకటి అయింది ఇగా ఉ అదే ఐదోవది కూడా చేసిన తర్వాత రెండు తీసుకుంటా కుంటా అని చెప్పిన ఊ ఇంకా మా శంకినికి నిద్రొస్తుంది కాని పంట లేదు ఆ
ఓడిపోయింది చిన్న లేవు
జర్నీకి అట్లానే ఉంటుంది అందండి మీరు బస్సు కదా లుకలుక అనుకుంట పోతే ఇంకెట్టు ఉంటుంది వారం మరి అందుకే అందుకే నేను రాను అన్నది అందులోటి నా ఇద్దరు తోకాలని వేసుకొని ఏడ తిరగాల ఆడా వాళ్ళిద్దరిని మెయింటైన్ చేయలేము మళ్ళీ బీచ్ ల అలా అయ్య ఉంటేనన్నా జర ఒకళ్ళని మట్టుకుంటాడు ఆ ఆయన అలా ఏమంటారు కొడుకు మా మాట అయ్యుంటాడు అయ్య మాట కొడుకు ఇంటడు
ఉ హు
అట్టా నేను అడంగ రాను కానీ మరీ మార్నింగ్ ఫోర్ ఏఎం అంటే కష్టమే ఏమైంది నీకు ఇది ఒకటే ఎడుతుంది ఎందుకో మరి ఏంమో తెలువది నిద్ర వస్తుందేమో మరేందో అర్థం కావట్లే
నిద్ర వస్తున్నట్టుంది అందుకే ఏడుస్తుంది
చీదర చేస్తుంది బాగా సరిపోలేదేమో నిద్ర అక్కకి సరదైంది అందులోటి ఆ
స్నానం చేపిస్తే సర్ది చేసిందా
సర్ది ఉందిరా స్నానం ఇప్పుడు ఏడ పోస్తా నిన్ననే సాయంత్రం వేడి నీళ్లు పెట్టి పోసినాం సర్దికి ఉయ్యాల వద్ద అని అందుకని ఆయన టిష్యూ పెట్టి క్లీన్ చేసి వేసుకోస్తాం మీరు అళ్ళకి నేను ఒక్కదాన్ని స్నానం చేసి అట్ల ఇంక పని గాలే ఒక్క పని గాలే ఇంతవరకు నాకు
ఉమ్ ఏం చేసినవ్
ఏమున్ ఏడున్నరకేమో లేసినా అన్న యెళ్ళిపోయిండు చి అన్న అని వస్తుంది బావ అని వస్తుం ఏవని బిలివాల్ నువు బావ అని బిలువాలి గా అ ఒసేయ్ అక్క అన్న ఎట్లయితరే నేను ఆయనేమన్న అన్న చెల్లలమానె
బ్లాంక్
ఆ ఆయన ఎనిమిదింటికే పోవాలి ఈ నుంచి తొమ్మిదింటికి కోట్లో ఉండాలని చెప్పేసి అన్నరు
ఊహు
ఏడింటికి లేపిన ఆయన నేను రోజు ఐదింటికి లేసేటోడు ఇయాల ఏడింటికి లేసిండు పనునప్పుడే నిద్ర వస్తది
పన్లేనప్పుడు అసల్ నిద్ర రాదు
నిజంగా రోజు లేసేటోడు లేచే సౌండ్లకి నేను లేసేదాన్ని ఏడింటికట్లా ఇయ్యాల నేనే లేపిన ఆయనని ఏడైతుందిలే లే అని అదే సి లేశి ఇగా గబగబా రెడీ అయ్యిండు శాయ్ దాగి వొయిండు బాన్నె టి కోట్కాడనే టిఫిన్ చూస్తున్నా అన్నడు ఇప్పుడే ఇంకరా స్టార్ట్ కాలేదంట
ఉహు
అట్ల ఆయన పని జూసుకొని ఆ
ఏందిన్నావ్
నేను ఓడ దిన్నా నాకు ఒడా ఇడ్లీ ఇచ్చిపోయిండు ఆ ఇడ్లీనే సగం ఈమెక్ బెట్టిన
ఊ
తిన్నది గీత్తత్త ఎలా ఆడబడుతుంది ఇట్ల మరి ఏందో ఏమో సంగత్ చూడాలి హమ్మ ఇంకా బాగ్ ఎంజాయ్ జేశిరా బీచ్ లా
ఇంగా
ఆ
తీష్నా
ఏం చేసినావట యలాడ పడుతున్నావ్ ఎందుకు ఆ ఏ జర్నీకి ఇగ ఏమో గని అంటే బానే ఉందా రోడ్డు సింగిల్ వే నే గదా
సింగిల్ వేనే కాని అళ ఆడి ఆడి ఆడి ఆడి అలిసి అలిసి బడి పెంచ రావు
టదిలే ఇంక నయం అసలి మధ్య ఇద్దరో ముగ్గురో గొటకపోయిరు చీరాల బీచ్ ల సచ్చిపోయిరు
వంటకా
అవును మన రీసెంట్ గా ఒక ఆడామా ఆడమ తర్వాత ఒక ఒక అబ్బాయి ఎంగ్ అబ్బాయ్ అనుకుంట ఇరవైఏళ్ళ పిల్లగాడే
ఉన్నయమ్మా వచ్చిన ఈవినింగ్ టైమ్లో అలాగా మాత్
ఈవినింగ్ ఎక్కువ ఉంటదిరా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటది బాగా
మ్మ్
ఈవినింగ్ పూట అలలు ఏడ్నో సాయంత్ మనకు మార్నింగ్ డే టైమ్ లో పలికి పోయిన అళలు ఈవినింగ్ టైమ్ ల బయటిక్ ఒస్తాయ్ మొత్తం నైట్ అయితే ఇగా మీదికొస్తయ్ తెలుసా
ఉమ్
హ్మ్ కాటా ఉంటదాడ వరకు ఇసుక ఇంతవరకు ఉంటది అంతవరకు వస్తయ్ అలలు
ఉమ్ బాగుంటది కాక్పోతే
రెండోసారి మనం బోయే
ఆ పోయి పోయి మీరు అమావాస్య రోజు బోయిర్రూ గా, మేం యాక్టువల్లి పౌర్ణమి ప్లాన్ చేస్కొన్ పోతం.
అవును అమావాస్య మాగాన్ తెలువదు పోయినంగ తెలిసి
ఆ అమావస్య నిన్న ఇయ్యాల సగం సగం ఉందనుకుంటా మరి
ఈరోజు తొమ్మిదిన్టికీ ఆస్తున్నయంట
హ్మ్ అయ్ తినాలి తొమ్మింది దాటింది పది ఐతుంది ఇగ
హ్మ్
ఆ హమ్మ
ఇది బోవాలంటే మెంటలొస్తుంది
ఇప్పుడు నేను నిరాళ రెడీ అయ్పోవాలంటే ఎండ చూస్తుంటె కళ్లు తిరుగుతున్నయ్ నా బాద ఎవడికి జెప్పుకోను ఉమ్ ఈ యాక్కేమో పన్ జేస్ కొనిస్స లేదు మీద నుంచి దిగుతలేదు జంపుతుంది
పండబెట్టబోయినవ్ మరి ఉయ్యాలేసి?
కొడతాను ఉయ్యాల ఎక్కడది బ్రో ఇంకా, ఉయ్యల తీసి రెండు మూడు నెల ఐతుంది పైకేషి కుడా ఉయ్యాలా ఇగ ఎప్పుడైతే పాకడం స్టార్ట్ జేసిందో ఉయ్యాలొ ఉంటలేదిగా ఇగ కుసుంటుంది ఇగా
హా లో
ఫైవ్ మంత్స్ ల కూసుంది
ఉమ్
అప్పట్నుంచి ఇగ కూసోవడం అలవాటయినా నాచు ఉయాలా లేశ్ కూసున్టుంది ఇగ ఒక పక్క ఇంకా బడత తళకాయ పగులుతదని తీషేశిన అట్లా ఇంకా
ఏమ్ కూర జెస్తున్నవ్
హు వంటెం చెయను అమ్మమ్మ కాడ తింటా, శెప్పిన ఆల్రెడీ వత్ తున్నాని వంట జెయన అన్నది షెయ్యన్న ఉమ్ ఇంగ ఆయన దిని దుడ్నే నే తీసుకురానే వామ్మో ఇద్దరినేసుకొని ఆటో ఎక్కి యాడోత్తనే నేను
ఉమ్
ఒకల్ తెచ్చుడే మహా ఎక్కువ ఆ దీన్ని కూడా ఎవరికైనా అలవాటు చేస్తే బాగుండు అనిపిస్తుంది అట్టుంది నా పానం నిన్న దీన్ని ఒక్క గంటో ఏమో యెస్ ఒక్క బేరాలొ అర్ధ గంటో గంటో ఇది లేక పిచ్చి లేసింది ఇంట్ల నాకైతే అప్పుడే నేన్ నీక్ కాల్ జేయనా అన్ మెసేజ్ పెట్టింది
ఆహాహ
ఆ ఇంగ పోయేసరికి ఇది యే ఇన్ని ఉండి ఉండి ఉండిపోతే ఎట్టుంటది?
ఆ అట్లన్ పిస్తది
ఉమ్ ఇన్గట్టా నా వల్ల గాలె దాన్ తీసుకురమ్మ నేన్ సార్లు వీడియో కాల్ జేష్ణ ఎడుస్ సలేదానే పట్క రావే అంటే ఏమ్ ఎడుస్తలే నా వీడియో కాల్ జూసి ఏడ్షింది ఏం కాశేపటికి ఇగ పట్కొచ్చిర్రూ మల్లా.
ఉహు
అట్టా ఎన్నింటికి పోతవ్
పదిన్నరకి పోతా
పదిన్నరకా సరే కాల్ చేయి మరి.
ఉ
ఊ